హలో ఆ అవునండి మీరు ఓకే ఫైన్
ఓకే మొన్న హాలిడేస్ ఇచ్చారు కదా ఉగాది ఫెస్టివల్ కి ఎక్కడికి ఊరికి వెళ్ళారా అండి మీరు ఓకే ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి ఉగాది
పర్లేదండి బాగానే సెలబ్రేట్ చేసుకున్నాం
హ్మ్ ఒక్క సారి ఉగాది పచ్చది ఏవన్న ఉంటాయా మన తెలుగు సంప్రదాయం ప్రక రమే కదా అక్కడ కూడా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకునేది ఓకే ఇంకేంటండి స్వీట్సు
స్వీట్స్ లడ్డు భక్షాలు సేమ్యా ఉంటాయండి త ఉంటే
ఓకే సరేనండి
ఆ